కటన్
టెన్ మినిట్స్ అయిందిగా
అయితే కట్టవుతుదా దానికదే
నేనే చేసిన
ఫోర్ ఫోర్ టైమ్స్ వచ్చు కదా ఆయన కానీ
ఫోర్ టైమ్స్ చేయచ్చు మళ్ళీ క కంటిన్యూయస్ గా మాట్లాడి తర్వాత మాట్లాడడానికి ఏమి ఉండదు కదా అందుకే హ
ఫోర్ టైమ్స్ మాట్లాడినంక ఏదో డౌట్ వచ్చింది మర్చిపోయిన
గుర్తు తెచ్చుకో ఏమింది సప్పుడెనుక
బ్యాండ్ పెళ్లి బ్యాండ్
ఆ పెళ్ళంటే గుర్తొచ్చింది ఇంకో అన్న పెళ్లి ఇంకో అన్న పెళ్ళి నాకు ఇగ ఏడుపొస్తుంది అప్పుడు ఎగ్జామ్స్ అంట ఉ
కుట్టడ మరి
అస్సలు ఊరుకోడు మకితే ఏడుపే ఆ
ఫస్ట్ కి
హమ్
ఈ సండే ఇక పోశం పండుగ ఎత్తరట
ఏప్రిల్ ఫస్ట్ కా.
హుమ్మ్. ఏప్రిల్ ఫూల్స్.
ఫోర్త్ కి అన్నయ్య ది పెళ్లి.
ఏప్రిల్ ఫోరా.
హుమ్మ్.
అయ్యయ్యో.
ఆర్డర్ ఓచ్చింది, నువ్ ట్వంటీ నైన్ కే ఈడ ఉండాలి. అని. ట్వంటీ ఫైవ్ కి, ట్వంటీ ఫైవ్ కేే ఉండాలన్నారు. అప్పుడు అంటే కష్టము, థర్టీ బిఫోర్ లోపు. ఎప్పుడైనా వస్తా నేను, ముప్పై తారిక్ కంటే ముందే వస్తా, ఖచ్చితంగా అన్నా. హుమ్మ్ ఏం జేయేను మరి, ఆ రోజే ఏడ్చినావమ్మా అందర్ ఇప్పుడు అందరు కామెంట్లు ఎత్తున్నారు, మా మీద మేము ఏడ్చినాం అని.
ఎందుకు ఏడ్చినవ్ నువ్.
ఆరోజు ఏడ్చినం కదా చెప్పాలే నీకు.
ఏ రోజు ఏడ్సినవ్.
ఎంగేజ్మెంట్ రోజు.
ఎందుక్ ఏడ్చినావ్.
నేన్ లేటుగా పోయినానా.
హుహుమ్.
ఏ అన్నయ్య మాట్లాడనీతో నువ్వు ఇప్పుడు వచ్చినావు, నేన్ నీతో మాట్లాడాన్ అనుకుంటా, ఇగా అట్లా అంటూ ఉంటేనే కండ్ల నిండా నీళ్ళు తెచ్చుకున్నా అన్నమాట. ఇగా మనక్. కా ఇంగా అసలే ఆగదు మనోళ్ళు ఏడుస్తుంటే. ఇంగా ఆయన ఏడ్వ, నేన్ ఏడ్వ, నేన్ ఏడ్వ ఆయన ఏడ్వ, మమ్మల్ని చూడ మా ఇన్. ఇంట్లోలందరూ ఏడ్వ.
అయ్యా.
అందర్ ఏడ్చిండ్రు. పెద్దమ్మ ఆ ఈ పెద్దమ్మంట్. అంటే అన్నయ్య వాళ్లమ్మ కాదు, ఇంకో పెద్దమ్మ మొన్న పెళ్ళి అయింది కద చూడు, ఆ అన్నయ్య ది అలమ్మ మమ్మల్ని చూసి ఆమె ఏడ్చింది.
తర్వాత హ్యాప్. పీగా ఫీల్ అయిన్ర మరి.
తర్వాత మా మేనత్త ఏడ్చింది. ఇగా అందరు ఉండి ఎందుకు ఏడుస్తున్రు మీరు, అయితే అయింది లే ఏమైంది ఇప్పుడు ఏం కాలే, ఏం అయిపోలేదుగా ఊకోండి ఏడవకండి ఇగా. అనంటే ఇగ ఓ ఓ రిలేటివే కదా పెళ్ళి కూతురు మాకు చుట్టమే కదా. దగ్గరమ్మాయేగా, అయితే ఆ దగ్గరమ్మాయే ఈమె. పెద్దోదిన దూరం అమ్మాయే కాని, చిన్నోదిన చిన్నమే దగ్గరమేగా పూజితనేగా. అయితే వా ఆళ్ళ ఫ్రెండ్ మేకప్ ఆర్టిస్ట్ అన్నమాట. ఆమెనే తీసుకున్నారు, అయితే ఆమె ఆ రూమ్ లోనే ఉన్నాది మేము ఏడ్చేటప్పుడు. ఇగా పోయి అందరుకి చెప్పింది. మీ మీ ఆడబిడ్డ ఏడుస్తుంది, మీ ఆయన ఏడుస్తుండు, ఏందో మరి పోయి బ్రతిమిలాడుకో ఆమె చెప్పింది అంట. అందరు ఇన్నారు. ఇగా అందరు ఎందుకు ఏడుస్తుండ్రు ఎందుకు ఏడ్చిండ్రు, ఇగ అన్న జెల్లెలు ఇద్దరు కూర్చొని ఏడువురిగా, అనుకుంట కామెంట్లు ఇత్తూన్నారు మా మీద.
పెద్ద పన్ చేసిందమే.
ఇగ చేయకున్న, ఎదురేదురు రూమ్లే కాబట్టికి ఖచ్చితంగా కనిపిస్తదిలే.
కనిపిస్తదా.
ఇగ ఆ రోజు ఎవరు అడగలే గా, ఇగ త మొన్న అంటున్నారు. ఈసారి పోకపోతే ఇగ యుద్దాలే హమ్
ఇడమా ఇంకా అన్న తమ్ముడు వాళ్ళు అచ్చిండ్రు ఇంగా రాకండి ఏదో ఒక కోతి పనులన్న చేసుకుంటుంటిమి
హమ్
తమ్ముడు శనిబాబా చూపి గెలుకుతుండే
హుమ్ అట్లే ఉంటది మే నేను గూడా అనుకున్నా హల్దీ రోజుకి అందరు వచ్చేసినారు చుట్టాలంతా హల్దీ రోజుకి ఇంగా అయిపోయింది ఆ రోజు హడావిడి హడావిడి ఉంది అంతం మా బజారు ఇండ్లు మూడిడ్లులు మొత్తం సంద సందడి ఉంది కదా అనేసిన శ్రీయా కూడా ఉంది అప్పుడు ఇప్పుడున్న సందడి హడా ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ఇంత ఉంది సందడి హడావిడి రేపు మనం ఎట్లాగో ఈడుండము వెళ్ళిండి ఈ టైంకి అసలు ఒక్క పిల్ల కూడా కనపడదు అన్నా అన్నట్టుగానే ఆ ఫ్రైడే పెళ్లి అయిపోయింది సాటర్డేకిి ఎవ్వరు లేరు అట్ల అంత బోసిపోయినట్టే ఉంది ఇంకా హుమ్
ఈ డైవ్డు కూడా పరిస్థితి మొత్తం
హుమ్
ఇయర్ ట్వంటీ ట్వంటీ ఎయిత్కి వస్తరు కావచ్చు వాళ్ళు ట్వంటీ నైన్త్ రోజు థర్టీ థర్టీ ఫస్ట్ కూడా ఉంటాయి కదా ఈ మంతల
హుమ్
థర్టీ కన్నా ట్వంటీ నైన్త్ కన్నా వస్తరు ఇక థర్టీ ఫస్ట్కు హల్దీ ఫంక్షన్ ఆ థర్టీకి హల్దీ ఫంక్షన్ తట్టి ఫస్ట్కు పెళ్లి కొడుకు ఎన్నో ఎత్తరట
ఆ చేసిన రోజే చేస్తరు కదనే
ఆ ఇప్పుడు పెళ్ళ కొడుకుని చేసిన రోజు చేస్తే మనకు టైం కుదరదే ఈ హల్దీ చెయ్యాలా మళ్ళా పిల్లాని గిన్న తీసుకరావాల కదా ద
ఓ మీకు తీసుకస్తారా మాకు మండపంలోనే అమ్మ మేమే అమ్మాయి ఇంటికి వెళ్తాం అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్తరు
ఆ మీరు అమ్మాయి వాళ్ళంటి దగ్గర పెళ్ళి జరుగుతది ఇక్కడ అబ్బాయి వాళ్ళింటి కాడా జరుగుతది అన్నట్టు
ఉహూ
ఉమ్ మా దాంట్లో ఎంగేజ్మెంట్ పిల్లవాళ్ళ ఇంటి కలర్ ఇంటి దగ్గర జరుగుతది
మాకు రెండు అమ్మాయే అయిన వాటి గురించి మాట్లాడొద్దే
ఎందుకు
మాట్లాడు డిస్కస్ జెయ్యద్దు కార్యాల
ఓ ఔనా
మ్మ్
ఇంకామరి ఈ
ఈ రోజు నిన్న నించి ఎట్లా అంటే ఎగ్జాక్ట్ క్ట్ గా ఎయిట్ సిక్స్ కి ఎయిట్ ఫైవ్ కి నాకు బస్ ఉంది ఎగ్జాక్ట్ ఎయిట్ ఫైవ్ కి నేను బస్ ఎక్ ఆ లొకేషన్ కి రీచ్ ఐన అనమాట అది ఎగ్జాక్ట్ టైమ్ లో జరిగిపోయింది థింగ్స్
కానీ కరెక్ట్ ఆ కానీ కరెక్ట్ టైం క చ్చిందా బస్సు
అక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తుంది నా కోసమే బస్సు నానేమన్నాడంటే ఆ అంటే టైం వరకే లే ఎక్స్ట్రా టైమ్ ఏం ఆగలేదు నేను ఎగ్జాక్ట్ టైంకే పోయినా కాని రూల్ ప్రకారం ఫిఫ్టీన్ మినిట్స్ ముందు పోవాలి నేను ఐతే నానే మో నేనొచ్చే వరకుండమ్మా నేను తీస్ కెళ్తా తీసుకెళ్తా ఉండు ఉండు అని ఉంచిండనమాట
ఉహు
ఇంకా నాన్న సెవెన్ కొచ్చిండు సెవెన్ కి ఇంటిక్కూడా ఇంట్లోక్కూడా పోలే నేను బైక్ కీస్ తీసుకొని కిందికొచ్చినానా స్పీడ్ స్పీడ్ గా తీస్కొని ఇంకా కామినేని దగ్గర దిగేసినాం కామినేని నుంచి బస్ ఎక్కి అరంగర్లో దిగినాం డైరెక్ట్ ఇగ వాళ్ళు ఇంకా టూ మినిట్స్ అయితే దీతా అనగా మేడం గాడి వెళ్ళడానికి రెడీగా ఉంది మేడం ఎంతసేపు మేడం అనుకుంట కాల్ చేసి నారు గబ గబ ఎక్కేసినా అయ్యింది లేదులే అయితే నేను సిగ్నల్ దగ్గరున్నానేనంటే అక్కడ కాదు మే ముందుకు రండి ముందుకు రండి అంటే రన్నింగ్ రేస్ చేసుకుంటా పోయినాం నేను నాన్న
తిట్టేడిదుండే మంచిగైతుండింక
ఏ నాను ఇది రాంగానే లే నాన్న ఇంగ నన్ను తోడు రావాలి అనుకుండు ఇగ సర్లే అని నేను ఉన్నా అనమాట అందులోనే అక్కడక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ నా దరిద్రానికి
అవుంటాయి ఏం చేస్తాం మనం ముందెళ్ళాల
నాన్న రాలేదే నేను అదేగన్న
ఇగ ఎప్పుడూ ఎవ్వరెట్లుంటరో తెల్వదు గదా బస్ లో డ్రైవర్ కొంచెం కోపం
ఏ మనలే ఎతుకు లేదు మళ్ళీ ఆ కరెక్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ తిధి దిగేదుంది అప్పుడే దించిరు వాలు కరెక్ట్ టైం కె దించరలే ఒక్కకోవచ్చు
హ అంటే చూసుకోవాలి కదా ముందు నుంచి
ఆ నైన్ తర్టీక ఏమో కాలేజ్ కి దగ్గరలో దిగినానా
ఆ
నైన్ కి అక్కడ దిగినాను అక్కడ నుంచి ఇక్కడికి వెంటనే బస్ దొరికింది బస్ ఎక్కినాను అంటే ఆ నేను బ నేను దిగిన బస్ కానుంచి కాలేజీకి వచ్చే బస్సు ఒకటి అది ఎక్కి మళ్ళీ ఆడ దిగి అది ఎక్కి ఇంకో ఇంకొక ఆడ దిగాలలి ఆడ నైన్ ట్వంటీకిి దిగిన కరెక్ట్ టై నైన్ ట్వంటీకి దిగిన ఆ నుంచి ఏ రూమ్కి లేదు నేను ఆ నుంచి రూమ్ వచ్చేసరికి నైన్ ఫార్టీ అట్లా అయింది నైన్ ఫార్టీ టెన్ అయిందిలే టెన్ టెన్ టెన్ అయింది ఇంకా నాకు ఫస్ట్ అవర్ లాంగ్వేజ్ అనమాట సో ఫస్ట్ అవర్
ఏం కాదా క్లాస్కి వెళ్ళకుంన్నా లాంగ్వేజ్ క్లాస్కి వెళ్లకున్న
సార్ లేరు కాబట్టి అంతా లైబ్రరీలోనే కూర్చుంటారు స్టడీ మిగతా వాళ్ళంతా
అంటే ఇప్పుడు ఓన్ ప్రిపరేషన్ ఏనా ఇగ
లాంగ్వేజ్ కి ఓనే
లెక్చరర్ ఎందుకు లేడు
లేరు దానికి ఫ్యాకల్టీ లేదు లే అని చెప్పేది ఫస్ట్ తర్వాత క్వశ్చన్లు అడుగు ఇత్ నైన్ ఇక్కడికి వచ్చినా దెబ్బ దెబ్బ ఆల్రెడీ బ్రష్ వేసుకున్నా అక్కడ మెజెస్టిక్ లోనే వేసుకోవడం వల్ల స్పీడ్ స్పీడ్ వచ్చినా డ్రెస్ చేంజ్ చేసుకొని జడ వేసుకొని బ్యాగ్ వేసుకొని చెలో ఇక మళ్ళీ నైన్ టెన్ థర్టీకి లోపల బిల్డింగ్ లోపల ఉన్న ఆ క్ట్ టైంకి ఇక మేడం దగ్గరికి ఒక త్రీ మినిట్స్ ముందు నై టెన్ ట్వంటీ సెవెన్ కి అట్లా అసలు నాకు అనిపించింది ఎంత ఎగ్జాక్ట్ టైమింగ్స్ మెయింటైన్ చేసినానా నేను అని
మరి ఏమనుకున్నావ్
అ అక్కడ అక్ అక్కడ ఎగ్జాక్ట్ టైమ్ అయింది దిగడం ఎగ్జాక్ట్ టైమే మల్లడ బస్సెక్కి అసలయితే ఎక్స్ప్రెస్ ఎక్తే ఇంకా తొందరగా వచ్చేదాను కానీ నార్మల్ బస్ ఎక్కినా ప్రతి దగ్గర అది ఆపుతుంది స్లోగా వస్తుంది సిగ్నల్ సిగ్నల్ కడా ఆగిపోతుంది అసలు నాక్ పిచ్ పిచ్చి లేసిందిలే గానీ
ఎక్స్ప్రెస్ ఎక్కేది ఉండే మరి
ఏది ఎక్స్ప్రెస్ దో దే వెయిట్ జేష్నగాని వెయిట్ చేసలే గాని కానీ అది వస్తుదో రాదో మళ్ళీ ఉన్నది కూడా పోతే నాకు ఇంకా ఇబ్బంది కదా ఎట్లా కాలేజ్కి అటెండ్ కావాలి ఈ రోజు ఎట్ల అయినా అని చెప్పేసి పోయిన అన్నమాట
సరే సరేగాండి నేను కిందికి పోతా సరేనా
ఉ మాట్లాడుకుంటపో
మాట్లాడుకుంటా పోతా మ్మ్ తర్వాత చెయ్ మళ్ళా